హలో
హలో
హలో
వినిపిస్తుందండి
ఆ కొంచం గట్టిగా మాట్లాడండి వినిపియట్లేదు హలో
హలో
ఆ హాయ్ అండి
హాయండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లే దండి ఖాళీ ఇక కొంచెం వీకెండ్ వత్తె ఊరికి వచ్చాము
అవునా
ఉ.
తిన్నారా.
ఆ తిన్నామండి మీరు.
ఆ తిన్నామండి.
ఏం చేస్తున్నారు. కర్రీ ఏం లేదు బయటకి వెళ్ళాలి.
అవునా.
ఆ పిన్ని వాళ్ళ ఊరు వచ్చ హైదరాబాద్ వచ్చాము. కొంచెం వర్క్ ఉంది బైట్ కెళ్ళాము.
అవునా.
హు.
ఉహు ఏం చేస్తారండి మీరు.
నీ హౌస్ వైఫ్ అండి.
హౌస్ వైఫ్ ఏనా.
ఉమ్.
ఉహు.
మీరు కూడా నా.
అవునండి.
ఉహు.
అయిపేయింది ఇప్పుడే ఇట్లా కూర్చొని ఫోన్ చూస్తున్నా.
ఆహా.
మ్మ్. మీరు ఏ వంటకాలు చేస్తారండి ఇంట్లో.
ఇంట్లోనా అన్నీ చేస్తామండి.
అంటే మీ ఫేవరెట్ ఇష్టమైనంది ఇష్టంగా ఏసేది ఏంటి.
ఇష్టంగా చేసేది అ అలా ఏం లేదు అన్నీ తింటమే. ఆ ఇంతకు ముందు ఉండేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లేదు.
అవునా.
ఉమ్.
ఆహా అంటే ఇప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ వె. జ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఉంటుంది కదా ఏదైనా ఒకటి.
వెజ్లా అయితే వంకాయ తింటానండి.
ఆ నాన్వెజ్ లా.
నాన్వెజ్ లో చికెన్.
ఏంటండీ.
చికెన్ చికెన్.
చికెనా కొంచెం గట్టిగా మాట్లాడండి. ఉహు మ్యారేజ్ అయిపోతే ఇగ అన్నీ ఇంట్రెస్ట్లు పోతాయండి.
ఆ ఇంట్రెస్ట్లు పోతే కొత్త కొత్తవి వస్తంటాయి.
ఆ ఇగ వే అంటే మన పిల్లల కోసం చేసి పెట్టాలిగా.
ఆ.
వాళ్ళ కోసం మనకి ఇంట్రెస్ట్ ఏమి ఉండ మనద అమ్మ. తిండిపై మనకి.
మళ్ళీ మన కొ వండుకోవాలంటే మళ్ళీ అది ఒక. బరువులాగాఅనిపిసా అసల్ లేబుద్ధికాదు.
ఆ
వాళ్ళు చేసిన వాళ్ళకి చేసింటే ఇంక వండుకో తింటమే
ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ వాళ్ళు చేసి పెడత ఉంటే తినేటోలమ్
అవునువు ఇక్కడ చేస్తారు వండుకుంటే వండుకో లేకపోతే లేదు
ఆ ఇంక ఆ వంట అయిందండి పిల్లలు స్కూల్ కెళ్తారు కదా మార్నింగె అయిద్ది వంట
హా ఇరో హాలిడే కదా
లేదు వీళ్ళకు ఉంది స్కూల్ నిన్న ఒక రోజు హాలిడే ఇచ్చారు మోహరం అని
ఒకే
కొన్ని అంటే గవర్నమెంట్కి హాలిడే ఇచ్చారంట గాని ఇక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి మరి కొన్ని స్కూల్స్ లేవు ఫోర్త్ సాటర్డే అంటగ ఈరోజు
అవున ఫో
ఆ వీళ్ళ స్కూల్ ఉంది వర్షం పడుతుంది ఎళ్ళారు పిల్లలు
ఉహు
ఎట్కి బస్సు వస్తుంది అప్పటికే వంటంత అయిపోద్ది
వంటాలి టిఫిన్ చేయాలి
ఆ వన్ వంట వేసి వాళ్ళకి బాక్సులు కట్టి వాళ్ళని లే మన లేపోడం రెడీ చేయడం బ్రష్ చేపియడం స్నానం పోయడం రెడీ చెపియడం ఆ బాబు సెకండ్ క్లాస్ పాప యూకేజీ
అ
ఉ ఇగ వాళ్ళు ఏళ్లక ఎయిట్కి బస్ వస్తుంది
ఒకే
ఇగ వాళ్ళ ఒక వంట వేసి వాళ్ళ పని చేేస్త వాళ్ళ ఏళ్ళక ఇగ బట్టలు పిండుకోవడం ఇంకా ఉం
అంట్లు కడుకోవడం తుడుచుకోవడం
ఆ వాళ్ళు ఏళ్లక ఒక టూ అవర్స్ ఏమో చేస్తాను మిగతా పని ఇగ టైం అంతా ఖాలీ ఉ మీ పిల్లలు ఎళ్తారండి స్కూల్కి
నాకొక పాప ఎ అండి చిన్న పాప థర్డ్ ఇయర్
చిన్న పాపా
ఆ
ఆహా
నెక్స్ట్ ఇయర్ వెయాలి పో నె థర్డ్ ఇయర్ మొన్నే వచ్చింది
అవునా
హు
ఉహ తింటుంద మంచిగా తినిపియాలే అంటే ఫోన్ ఏమన్న అలవాటు చేసార
ఫోన్ చూడదండి అసలు
చూడదా అదే ఇప్పుడు పిల్లలకి తినకుంటే ఫోన్లు ఇచ్చి అలవాటు చేస్
అదేంలేదు కాకపొతే కొంచెం హెల్త్ ఏదన్నా ఎత్తుకోకుండా ఉన్నన్నప్పుడు ఇస్తా ఆమె ఇష్టం అయితే తీసుకుంటది లేదంటే కల్పిస్తే ఆమెనె తింటది
ఉహు
ఫోన్ యూస్ చేస్తే మళ్ళీ కళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది
అవునా ఉహు
అందుకని ఫోన్ ఇవ్వట్లేదండి
ఆ వాళ్ళకి కండ్లు ఇట్లా వాటర్ కారుతున్నాయి మళ్ళీ ఇట్లా ఎల్లో ఇలా చాలా ఇట్లా రెడ్గా అవుతున్నాయి కళ్లు మా బాబుకి బాగా అలవాటు ఫోను
మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా అలానే లోపల పొరలన్నీ దెబ్బలు తిన్నాయి
ఆ హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. అయితే డ్రాప్స్ ఎసినాం తగ్గిపోయిందిలేగాని, ఇప్పుడు ఇవట్లేను ఇగ ఫోన్ కాకుంటే సండే రోజు చూస్తారండి. స్కూల్ కెళ్ళే టైమ్ లో స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళీ మళ్ళీ ఫ్రెష్ అప్ పై హోంవర్క్ చేసుకొని అన్నం తినే వరకి మళ్ళీ
క్యూ ఉంటాదీ. ఆది
ఆ చూసే టైం ఉండదుగా
పల్లెటూరులుంటే పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి బాగుంటది సండే అయితే పల్లెటూరులో అయితే పిల్లలు ఉంటారు
లేదండి పల్లెటూర్లో కూడా ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కదా ఎవరి ఫోన్ వాళ్ళకు ఉండి పేరెంట్స్ పేరెంట్స్ ఇద్దరికి ఫోన్స్ ఉంటున్నాయి. ఉండడం వల్ల ఓ కమ్యూనికేషన్ ఉండట్లేదు పిల్లల మధ్య ఎవరింట్లో వాళ్ళు ఆడుకోవడం వాళ్ళ ఫోన్లు చూడడం అదే సరిపోతుంది
మా చిన్నప్పుడయితే బాగా ఆడుకునేది మాది పల్లెటూరే
ఉహూ
ఉ
బాగుంటాయి అక్కడ బాగుంటయి సిటీ సిటీస్ కంటే కొంచెం కమ్యూనికేషన్స్ పెా సిటీస్ కంటే పల్లెటూర్లోనే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంటుంది
ఆ పల్లెటూరులో బాగుంటుందిలేగాని పల్లెటూరులో కూడా చేంజ్ అవుతుందని చెప్తున్నా ఉ ము ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఎవరింట్లోనైనా ఉంటున్నాయి క మదర్ కి ఫాదర్ కి
ఆ ఆది లేకపోతే మళ్ళీ
అట్లా ఉండడం వల్ల ఫోన్ లో గేమ్స్ ఆడడం ఫోన్ లు చూడడం ఎకువ కమ్యూనికేషన్ ఉండట్లేదు పిల్లలకి కూడా పిల్లలకి పిల్లలతో ఉమ్ మీరు సిటీలనే ఉంటారంండి
లేదండి మాది పల్లెటూరు మా హస్బెండ్ జాబ్ కదా పల్లెటురేశారు
అవునా హ హ
అక్కడసలు ఎవరు ఉండర్లేని తక్కువ
ఆహా
స
ఇప్పుడు త్రీ ఇయర్స్ కి పిల్లల్ని అంగన్వాడికి పంపి పంపిస్త తర
ఆ అక్కడ కూడా తక్కువే పిల్లలు రావడం వస్తు అందరూ
ఇప్పుడు అంగన్వా వల్లే కూడా ఇట్లా బాగా చేస్తున్నారు అంట డెవలప్ అంటే ట సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారంట
ప్రజెంట్ అయితే నేను పంపించే దగ్గర ఏం లేదు
ఆహ అంటే ఫుడ్ ఫుడ్ రూమ్ మెయింటెనెన్స్ మంచిగా ఉండేటట్టు చూస్తున్నారంటగా
ఫుడ్ నాకు తెలిసి రేషన్ బియ్యమే
రేషన్ అంటే ఇప్పుడు అంగనవాడికి సన్నవి ఇవ్వరా
ఆహ లేేదు అదే రైస్ సన్న బియ్యము ఆయి ఏమనిపియ్యలే చూసానుగాద
లేదు వాళ్ళ స్నాక్స్ టైమ్లో ఏదో పెడుతున్నారని మొన్న న్యూస్లో చూశాను
ఏం పేట్టలే
అవునా అంతే ఇంప్లుమెంట్ కానట్టుంది అంటే ఇట్లా వా వాళ్ళు వేస్తారు వాళ్ళు ఒకమాట చెప్పినందుకు యూట్యూబ్లో అన్ని థమ్నెయిల్స్ వేస్తారు
ఆఫ్టర్నూన్ ఒక ఎగ్ ఇచ్చి పంపుతా అది ఈ మధ్య పిల్లలు రావట్లేదు అని బాయిల్ చేయట్లే బాయిల్ చేయకుండా అట్లానే ఇచ్చేస్తున్నారు
ఉహు
ఇంటికెళ్ళి ఉడకబెట్టుకొని తినండి
ఆహా ఏంటి అవి
కోడిగుడ్లు
ఆహా కోడీగుడ్ల ఆహా అవి వాళ్ళు ఇచ్చినా అవి అంటే పాడైపోయే ఉంటా
కొన్ని బాగుంటాయ్ కొన్ని బాగోవు
ఆ అంటే ఓల్డ్ స్టాక్ కూడా ఇచ్చేస్తారు కదా
ఆ ఆమ్లెట్ అయితే ఏస్తే తెలుస్తది కాని బాయిల్ చేస్తే ఏమి తెలుస్తుంది కొన్నిటికైతే లోపల ఆ బేబీ కూడా ఫామ్ అయి ఉంటుంది
ఆహా అంటే మంచిగా ఉంటుందా అండి అక్కడ మీ దగ్గర అంగన్వాడీ సెంటర్లో
ఆ బాగానే ఉంటది బానే చూసుకుంటారు పిల్లలని
ఆ ఇట్లా టీచర్ గానీ ఆయామ్మ కాని నీట్నెస్ గా
నీట్నేసా స్కూల్లో అయితే ప బయటయితే కొంచెం ముందు ఎక్కువ ప్లేసు అక్కడ వాళ్ళకి ఆడ పాములు అన్నీ ఉంటాయి అన్ని జీవరాశులు ఉంటాయి
అవునా
ఆ వదిలిపెట్టుకొని తెచ్చుకోవాలి మనమే
ఉహ టూ మంత్స్ బ్యాక్ ఏమో అంగన్వాడీ సెంటర్లో అవి బాలామృతంలో ఏదో విషం పెట్టి కోతులు వస్తున్నాయని ఏదో పెట్టి పెడితే పిల్లలు తిని చనిపోయారని
ఆహా లేదండి చూడలేదు
ఆ కోతులు వస్తున్నాయ అని బాలామృతం ఉంటుంది కదా పౌడరు
ఆ
అందులో అంటే ఏదో పెట్టారంట అంగన్వడి సెంటర్ వాళ్ళే పెట్టి అవి కోతుల కోసమని పెడితే పిల్లలు తిన్నారంట పిల్లలు తిని చనిపోయారని ఇట్లా దర్నాలు చేశారు హలో
చూడలేదండి న్యూస్ వినలేదు అసలు
అవునా
ఉ
సరే అండి
మళ్ళీ చేస్తానండి
హ